బావున్న
ఆ మేము చాలా బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంకా భోజనం చేసారా అండి
ఆ మేము ఇప్పుడే చేసామండి అవునా మరి ఈ రోజు మరి స్పెషల్ ఏంటండి మీది
ఈ రోజు స్పెషల్ అంటే ఏమి లేదండి నార్మల్ గా అంటే మామూలుగా చిక్కుడుకాయ టమాటా వంకాయ టమాటా ఈ రెండే అండి ఇంకా ఆ పెరుగు పెరుగన్నం మీదండి
మేము కూడా పప్పు రసం చేసామండి మేమేం స్పెషల్ చేయలేదండి
ఇంకా స్పెషల్ అంటే ఏదైనా పండగ వేల సమయంలో మాత్రమే స్పెషల్ చేసు కుంటాము ఇంకా వట్టి సమయంలో మాత్రం ఇంకా వట్టి ఏదైనా నార్మల్ గా చేసుకుంటాము
అవునండి మేము కూడా అలా అవునండి
ఉమ్ ఇంకా మీకు ఏం వంటకాలు అవును ఇంకా సండే అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ అయితే ఖచ్చితంగా ఉంటది చికెన్ మటన్ ఇంకా ఫిష్ అలా చేసుకుంటాం ఖచ్చితంగా మీరు చేసుకుంటారా
కుంటూ ఉంటామండి
మ్మ్ మీరు మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఇంకా ఏదైనా బిర్యానీ కానీ ఇంకా ఫ్రై రైస్ ఎగ్ ఫ్రై రైస్ అలా చేసుకుంటారా
చికెన్ చేసుకుంటూ ఉంటామండి
చికెన్ ఇంకా రైస్ నార్మల్ ది చేసుకుంటారా లేకపోతే బగారా రైస్ లా అదా
అవునండి మేము కలర్ రైస్ కలర్ రైస్ చేసుకుంటాండి మేము అయితే ఎక్కువ వన్ కిలో చికెన్ తీసుకుంటామండి దానిలోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తాం తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి తర్వాత అల్లం పేస్ట్ వేస్తామండి టూ టేబుల్ స్పూన్స్ తర్వాత పచ్చిమిర్చి వేస్తాము కారం పొడి వేస్తాము పసుపు వేస్తాము ఉప్పు రుచికి సరిపడా వేస్తాం తర్వాత చికెన్ మసాలా లే స్తము గరం మసాలా వేస్తామండి అలానే ధనియాల పొడి వేస్తాము నూనె వేస్తాము తర్వాత అంతా ఉడకబెట్టిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేస్తామండి
అవునండి ఇంకా మీదికెళ్ళి పుదీనా కూడా వేసుకుంటే ఇంకా స్మెల్ కి చాలా బాగుంటంది ఉంటది
అవును నిజమే అండి మీరు వేసుకుంటారండ ఆ వేసుకుంటామండి ఖచ్చితంగా వేసుకుంటాం మళ్ళీ ఉడికేటప్పుడే
మేము కూడా అలానే చేసుకుంటామ అండి ఇంకా బిర్యానీ అంటే ఇంకా పె ద్ద మంచి బావుల్ పెట్టి అందులోన్నీ ఫస్ట్ ఏమో ఓ ఉల్లిపాయలు వేయించుతం అది అది నెయ్యిలో వేయించటం నెయ్యిలో వేయి చిన ఆ తర్వాత వాటిని పక్కకు పెట్టి కోని ఇంకా చికెన్ లెగ్ పీస్ ఉంటాయి కదా వాటిని మసాలా పట్టిస్తం పెరుగు మసాలా ఉప్పు కారం ఇ పెట్ కలిపి ఇంకా ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్ లో పెడతాం తర్వాత ఇంకా రైస్ కి ప్రిపేర్ అంటే సిద్ధం చేసుకుంటాము ఇవన్నీ వేసిన తర్వాత మసాలు ఉప్పు కారం నూనె ఉల్లిగడ్డలు గరం మసాల ఇవి వేసి వేయించి ఇంక రైస్ కూడ అందులోనే వేస్ అందులో తగినన్ని నీళ్లు సరిపడాని నీళ్లు పోసి అప్పుడు ఇంక ఉడికిన తర్వాత చికెన్ పీస్లు వేసుకొని ఉగ వేడి బయటకి అనేది మనం బిర్యానీ చేసుకుంటప్పుడు బయటకి వెళ్ళద్దు కద అలా పెట్టుకున్న తర్వాత ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీన వేసి ఇంకా ఆఫ్ చేస్తాం
అవునండి మేము కూడ అలానే చేస్తూ ఉంటాం మేమైతే ఇక ఎప్పుడైన హాలిడేస్ హాలిడేస్ల అయితే బాదుషా చేసుకుంటూ ఉంటామండి ఇది భారతదేశంలోని అ అత్యంత రుచిమ రుచికరమైన తిండి అంటే స్వీట్ కదండి మేము అయితే మైద పిండి రెండు కప్పులు తీసుకొని తర్వాత నెయ్యి పావు కప్పు తీసుకుంటాం పెరుగు కూడ తీసుకుంటే తీ తీసుకోవచ్చు లేదంటే లేదండి బేకింగ్ సోడ వాడుతాం తర్వాత చెక్కెర కూడ వేస్తామండి తర్వాత కొన్ని నీళ్లు కొన్ని కొన్నిగ పోసుకొని కలుపుతాం దానిలోకి స్మెల్ రావడానికి యలకులు కూడ వేస్తామండి తర్వాత దాన్ని నూనెలో బాగా వేయించుకున్ కుంటే మనకు చాల చక్కగా వస్తుందండి ఒకసారి మీరు కూడ ట్రై చేయండి
అవునా అండి
అవునండి
నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేనండి ఖచ్చితంగ చేస్తూ ఉంటాను ఇంకే ఎప్పుడైనా తెలియని వంటకాలు అయితే యూట్యూబ్ లో చూసి చేస్తూ ఉంటానండి ఇంకా ఇ యూట్యూబ్ లో కూడ చాల రకరకాల వంటలు చూపిస్తూ ఉంటారు కదా మన క
అవునండి
ఉ ఇంక అలా చేస్తూ ఉంటాను ఉ స్వీట్స్ లో అయితే పాయసం బాగ చేస్తాను ఇంకా సేమియా పాయసం అది ఇంక సేమ్యాలు నువ్వు నెయ్యిలో వేయించి వేయించిన తర్వాత తగినంత షుగర్ తీసుకొని ఇంకా సేమియా పానకం ఆ షుగర్ తో కలిపి ఇంకా మంచి అందులో పాలు పోసి ఆ ఇంకా ఉడికిన తర్వాత ఇంక ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి పక్కకెట్టుకోవడమే
అవునండి అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి మరి వర్షం వస్తే మీర ఏం చే స్తుంటారండి మేమైతే వ వర్షం వచ్చిన ప్రతిసారి టీ చాలా బాగ పెడతారండి మా అమ్మగారయితే భారతదేశంలో అత్యంత
అవునండి
వితరణ పొందిన పానీయం కదండి ఇది, ఇది చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్ ప్పు వేడి టీ తాగడం అలవాటండి మా సైడ్ కూడా చాలా బాగా తాగుతారండి. అంటే అది తాగకపోతే అసలు కొన్నిసార్లు మెదడు మెదడు పని చేయదండి నాకు కూడా చాలా ఇష్టం టీ అండి. మేమైతే ఖచ్చితంగా చాలా చిక్కగా చేస్కుంటామండి ఒక కప్పు పాలు పోసుకుంటాం తర్వాత అరకప్పు నీళ్ళు పోసుకుంటామండి. తర్వాత టీ పొడి వేసేసి బాగా మరిగిచ్చేసిన తర్వాత కొంచెం చె కెర వేస్తాము దానికి రుచికి సరిపడ్డా తర్వాత మీ యాలక్కలు కూడా దంచి దాంట్లో వేస్తామండి బ దాని స్మెల్ ఉంటాదండి చాలా బాగా ఉంటుందండి మా అమ్మగా అయితే చాలా బాగా చేస్తారు
అవునండి టీ అంటే ఇంకా ఖచ్చితంగా వర్షం పడంగానే వేడి వేడి టీ తాగుతూ ఉంటాం మేము కూడా ఇంకా కొద్ది స కొన్ని సమయంలో మాత్రం వె వేయించిన పల్లీలు వేయించిన వేరుశనగా లేకపోతే మిరపకాయ్ బజ్జీలు ఉంటాయి కదా అలాంటివి అయితే ఖచ్చితంగా అప్పుడప్పుడు తిన పిస్తుందండి ఎందుకంటే టీ కమ్ ప్లస్ ఇంకా మిరపకాయ బజ్జీలు సమోసా ఇవి తింటే అసలు చాలా రుచిగా అనిపిస్తది. ఇంకా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది వేడికి వేడి సమయంలో మాత్రం చలికాలం అయినా వర్షాకాలమైనా
మేము కూడా వర్షం వచ్చినప్పుడు ఉల్లిగడ్డలవి చేసుకుంటామండి పకోడి చాలా బాగుంటుందండి. మేమైతే ఫస్టు రెండు కప్పులు సన్నగా పొడిగా తరిగినా ఉల్లిపాయలు తీసుకుంటామండి చాలా చిన్నగా తరుపుకుంటాం అన్ని శనగపిిండి తీసుకుంటాం బియ్యం పిండి కూడా తీసుకుంటా ఉంత్ అలానే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేస్తామండి. చిన్నగా కొత్తిమీర కరివేపాకు లేదా ఉంటే పుదీనా కూడా చిన్నగా క చేసి దాంట్లో యేసేసి బాగా మిక్స్ చేసేస్తామండి జీరకర్ర వేస్తాము కారం ఉప్పు నూనె వేసేసి ఇంకా బాగా బా కొంచెం సేపు అలానే పెట్టేసి ఒక ట్వంటీ టెన్ మినిట్స్ దాకా వేయిన్లో దేవెస్ కొని అలా తింటూ ఉంటే అలా వర్షం పడుతూ ఉంటుందండి నాకైతే వర్షాకాలం చా లా ఇష్టం అండి ఎందుకంటే మనం వర్షం పడేటప్పుడు ఆ మట్ ట్టి వాసన వస్తుంది తర్వతా చల్లని స్వచ్ఛమైన చెట్ల నుంచి స్వ చ్చమైన గాలి వస్తుంది వర్షం పడేటప్పుడు ఆ చినుకులు ఒక్కక్ టి అలా ఆకుల మీద పడుతుంటే ఆ శబ్దం ఇక నేనైతే వర్షం పడ్డప్పుడు అలా చెక్ గొడుగు తీసుకొని మా ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద నడుస్తూ ఉన్ టానండి మీరు నడుస్తారా అండి
చాలా బా చాలా బాగుంటదండి మేము కూడా అలానే తీసుకుంటూ ఉంటాము. మీ ఇంకా మేము ఇంకా వర్షం పడితే ఖచ్చితంగా వేయించిన పల్లీలు మ మాత్రం తీసుకుంటూ ఉంటామని ఇంకా వేడి వేడిగా ఆ వర్షాన్ని చూస్తూ మంచిగా టీ తాగుతూ ఇంకా వేరు శనగలు ఇంకా శనగాలు ఇవి వేయించుకొని తింటే మాత్రం చాలా బాగుంటదండి మేము మాత్రం అలానే ఇంకా తింటూ ఉంటాం
మేము కూడా అండి పల్లీలు వేసేసి దానికి ఒక గ్లాస్ లో కారం ఉప్పు వేసేసి బాగా కలుపుకొని దాంట్లో పోసేసి వేయించుకుంటామండి అవితే మా ఇంట్లో వాల్ నాకు చాలా ఇష్టం అన్నమాట అండి
అవునండి ప్రతి ఒక్కర చాలా ఇష్టపడుత దాన్ని ఇష్టపడని వాళ్ళంటూ అసలు ఎవ్వరు రు ఉండారు ఇంకా సమోస కూడా వేడి వేడి తింటే ఇంకా వర్షానికి అసలు చాలా బాగుంటది కదా
అవునండి కానీ సమోసా మనం తయారు చేసుకుంటే పర్వాలేదండి బయట తెచ్చు కోకూడదండి ఎక్కువగా అసలు
అవునండి అది చాలా ఆరోగ్యానికి చాలా హానికరం ధన్యవాదాలండి ఇం కా మీ నుండి నేను చాలా వివరాలు తెలుసుకున్నాను
అవు నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నానండి మీరు నాకు ఎలా పాయసం చేయాలో చాలా చాలా బాగా చక్కగా చెప్పారండి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి
ఓకే అండి ధన్యవాదాలు